బాక్స్
ఆ బాగుందండి మీరు బాగున్నారా సార్
ఆ బానే ఉన్నండీ
ఎందచేస్తున్నరు
ఏం చేస్తానండి ఇప్పుడే ఫీల్డ్ కెల్లోచ్చాను
అవునా
అయిందా భోజనం చేసార
ఆ చేసామండి మీరు
చేసానండి
ఇంకా
సొరకాయ కర్రీ
మీరు తింటారా సొరకాయి
ఉ వెడ్నెస్డే మార్నింగ్ సొరకాయ తింటా బీరకాయ తింటా ఆలుగడ్డ తింటా
హు
ఆలుగడ్డ తింటా
అవునా
ఉ
కాకరకాయీ తినరా
హు కాకరకాయీ ఇష్టంగా తింటా ఫ్రై బాగా తింటా
ఉహూ
హు కాకరకాయని చార్ బాగా తింటా పప్పు చారు పప్పు పప్పు తినను లే గాని చార్ బాగా తింట ఇష్టం
ఏం చేస్తున్నారు
ఇంకేముంది ఇంక చెప్పాలి
ఉ
మీరే చెప్పాలి సార్
అంతవరకు మీరు స్టడీ చేసారు మీరు ఎంత వరకు చేశారు
డిగ్రీ తీసుకుంటుము
డిగ్రీ డిస్కంటిన్యూ ఆ
అ
అ
బా ఓకేంటో
హ
బాబు బుట్టిండు ఇ డిస్కాంటిన్యు
సరండి
బిఏ
ఇంటర్ లో కూడా బి ఎ ఎన
ఇంటర్ లో సి స్ ఇ
మరి స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది
హ
మీ స్కూలింగ్ డేస్ అంతా ఎక్కడ జరిగింది
అ
ఆహ
గవర్నమెంట్ స్కూల్
ఆ
హ అ
మొత్తం చిన్నపుడు నుంచి గవర్నమెంట్ స్కూల్
అర్ధం కాలేదండి
గవర్నమెంట్ స్కూల్
మంచిదేలండి అక్కడ బా మీ దగ్గర ఎడ్యుకేషన్ బాగుంటుదా అండి
ఆ బాగుంటందండి
హ ఆ ఇక్కడ అక్కడ లేడీస్ బాగా చదువులో ఉంటారా జెంట్స్ బాగుంటారా అక్కడ అక్షరాస్యత ఎవరిది బాగుంటుంది అమ్మాయిల అబ్బాయిలు
ఇద్దరిది బాగుంట
అ
ఎంత ఎక్కువ దా ఉంట
ఆ
బస్ పాస్ సప్పనే
మీ ఏ కర్రీ చేస్తారు ఈ వాళ్ళ
మేము ఈరోజు టమాటా తినే అన్నంన్నం
మ్మ్
మ్మ్ కళ్ళు తిరుగుతున్నాయి
దేనికండి
ఇక అన్నం తిందే కదా మంచిగా నీరు పూ నచ్చలే
మీకా
ఆ
ఏం కుర చేసారు ఇవాళ
టమాట
ఇందుకు మీకు నచ్చందు ఏంటది
అందులో ఎండ కూడా బాగాందిగాండి
మ్మ్
మ్మ్
పోత మా
మ్మ్
టమాటో తింటారా మీరు
ఉ తింటా అండి
ఉహు
టమాటా బానే తినటం
మ్మ్
నాన్ వెజ్ తప్ప అన్ని వెజిటేబుల్స్ బాగానే తింటాండి
మ్మ్
నన్ వెజ్ అ
నాన్ వెజ్ నాకు ఇష్టం ఉండదండి
మీ ఇంట్లో అందరు వెజిటేరియన్ ఆ
అ బ్రాహ్మణ
మీరు
బ్రాహమణస్ను
కాదు కాదు ఇంకా అది మొదటంచి అంత ఇష్టంగా తినను
ఆ ఎగ్ తింట
హుమ్
అ మ్మ్
కాదు
ఉమ్ అలవాటు చేసుకోవాలండి
ఊమ్ మటన్ తింటేనే బలం వస్ రాద అండి.
హు మా పేరెంట్స్ చిన్నప్పునుంచే అలవాటు చేయల నాకు
ఏ మన్ చిన్నప్పుడు అలవాటు చేయపోతే, అది నా అలవాటు చేసుకుంటే
హు
మీ పేరెంట్స్ ఏంటి రమ్మని
ఉ వాళ్ళుదింతారండీ.
ఇంగ వాళ్ళ్ తిన్నప్పుడు మళ్ళీ మీకెందు పెట్టలేదంట
జే మా సిస్సర్స్ తింటారు, ఫుల్ గా తింటారు, మా పేరెంట్స్ ఫుల్గా తింటారు. నాకు అలవాటు జెల ఫస్ట్ నుంచి నా పేరు నా సిస్టర్స్ అని మా పేరెంట్స్ అని వెజ్ విత్ సారీ నాన్ వెజ్ ఫుల్లుగ తింటారు.
అల్లింకి మేం నాన్ వెజ్ పెట్టరు కానీ, వెజిటేబల్స్ పెడ్తరా.
ఉ నాకు వెజిటేబుల్స్ అలవాటు చేశారు, ఫస్ట్ నుంచి
ఏం కాదు అలవాటు ఒక రెండు ముక్కలు ఏసుక్కొని తింటే ఏమైతది, ఏం కాదు ఇప్పురు నా తిన్న టు తినట్టు
అదే అదే
హు
ఇంక వర్సమా వర్షమేమన్నా వస్సుందన్ డేటు
ఉ నిన్న పడ్డదంతె
ఉ మా దగ్గర కూడా పడ్డది, మా దగ్గర కూడా నిన్న బాగానే పడ్డది.
బా బడ్డద
ఉ బాగా పడ్డది పిడుగులు పడ్డాయ్ మా దగ్గర
కడూరా
పిడుగులు
అవునా
హు
మా దగ్గర మాముల్ చురకలే బడ్డయ్.
ఊ
పిరుగులె బడ్డయ్ మా
ఏంటవి
ఇనుకులే పడ్డయ్, ఏం పిడుగులుబడేంత వాన రాళె మా దగ్గర
ఊ బాబుకి ఏం పేరు పెట్టారు.
స్వతంతిర్
ఉహు ఇంగా
బానే అంత మ
ఆ
ఎంత పెద్ద వానా ఉంటంద మీే ఎక్కనా
ఆ చాలా బాగు పడదు మా దగ్గర మోకాళ్ళుతే నీళ్ళలు ఆగేదంత బాగానే వచ్చిందండి
ఆ అమ్మో అంతగానండిళ
ఊమ్
అఓక ఇప్పుడేమో మస్త్ ఎండ బడతాన్ని
ఉమ్
హలో
ఆ మేడం
ఇప్పుడు మస్తు ఎండబడుతుంది
ఆ
ఎండ బడుతుంది ఈవినింగ్ కాగానే చల్ల పడుతుంది వర్షం వస్తుంది
ఊమ్
నమస్త
మరి వర్షం పడినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా ప్రిఫర్ చేస్తారా
అ ఓపిక ఉండాలి స
ఆ
చిన్న బాబుని పట్టుకోనిడి చేయాలంటే ఒప్పుకోండి
ఎందుకండి మరి ఓపే క ఎందుకండి అట్లా ఓప ఇక్కకి తీసుకోవాలి కదా
ఏమో సారి ఇక చేసుకని ఏమన్నారు
ఆ
ఏం తెప్పించుకుంటాం బయట ఉండదు మా బాబ మా బాగు పట్టుక
ఆవు
అ అందేని బాబాబ
ఆ
పని చేయదు ఇ పడుకున్నప్పుడుై ఏం పని చేసుకోవాలి చేసుకోకపో చేసుకోకుడా పడుకుంటే నేను కూడా అ పని చేలేదు
స్నాక్స్ లో బాగా ఇష్టం ఏం తింటారు మరి
మలో
బజ్జీలా
మస్కు
అర్పతబాద్ జిలా ఆలాబాద్ జిల్లా
నకు
అ
అవును బరిసుపోతు
ఉమ్
మీది ఎంత
నేను తిననండి గ్యాస్ ట్రబుల్ నాకు
ఆ
శనగపిండి తింటే గ్యాస్ గ్యాస్ట్రబులొస్తాది
ఉమ్ ఆహ ఆ
పొనుగులు దింట
అబ్బ ఫీర పెట్టు
ఉమ్
పనరు మండ నొస్తయ్ అనా
ఉమ్ మేం బాయ తింటం పునుగులు
బాగుంటాయ్
కొనుగలునే ఎక్కువ గార్లు పేసర్ గారలైడియా ఉంద
ఆ
అవి ఇష్టంగా తింటూ ఉంట
నా పెసరగారేలు బాంటాయి మంచిగా పిండి మంచిగా కొంచెం ఎచ్చిపచ్చిగా కొంచెం పప్పు లాగా ఉండాలి కొంచెం మెత్తగుండాలి పొదీనా అల్లం
ఉమ్
కోతిమీర పుదీన పచ్చిమిర్చి వెల్లిపాయ జీలకర్ర అయన్నేసి పట్టితే మస్తుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయ్
నా
నాగు బొబ్బర గార్లు కూడ బాగుంటయ్
ఉమ్
మీర్ తింటర బొబ్బర్ గారెలు
ఉమ్ తింటా అండి గార్లే ఎక్కువ తింటా ఇడ్లీ ఎక్కువ తింటా టిఫిన్స్ లో ఎక్కు ఆయిల్ తీసుకుంట గాని
అ
ఇడ్లీ అను సాంబార్ బాగా తింటా అండి
పూరీలు కూడ తినరా
ఉమ్
పోరి పోరి
పూరి తిన్నండి ఆయిల్ ఫుడ్ గా
అ దోస
ఉం
తుక్కం వేయరా
ఉ దోస తింటా దోస తింట అంటే డీప్ ఆయిల్ ఫుడ్ నేను డీప్ ఆయిల్ ఫుడ్ తినను
ఓహో
అ
దోస ద దోస తింటా టారు కని దోష పూరి తినరు బోండాల్ తినరు కదా మరి ఇప్పుడు ఏది కూడా ఏమంటారు
ఓకే ఓకే అండి ఉంటా మరి ఓకే